హలో
ఆ వినిపిస్తుంద ఆ ఏం చేస్తున్నారు
ఏం చెయట్లేదు బాబు ఏడుస్తాండు గా
ఆ ఏడుస్తా
ఓకేనా ఏం కదా
ఆ ఓకే చెప్పండి
ఆ ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది పనియింది బట్టలు పిండాలి ఇంకా వంట చేయాలి మీది అయిందా ఆ పని
అది కొబ్బరి పచ్చడా అను అది అవి చేద్దామని రెడీగా కట్ చేసి పెట్టినా గోరుచిక్కుడు కట్ చేసి పెట్టినా హు ఇప్పుడు ఖాళీనే ఉన్నా వంట చేయడానికి పోదాం అని
ఉ
తమ్ముడు ఏమ్ చెత్తాండు
తమ్ముడు బయటికి వెళ్ళిండు
ఊహు పై మనీ గురించి ఏమైంది మనీ గురించి ఏమంటంది ఆమె
మని య
ఆ అదే గ్రూప్ గ్రూప్ డబ్బులు ఏమాన్నా ఫోన్ చేసిందా ఆమె
ఆ చేయలే
చేయలేదా
ఉహు
అయితే ఆ మొన్న నేను వస్తా అంటే సుజాత అడిగింది ఏమేమి చిట్ పైసలు కట్టినావ అంటే కట్టలేదని అన్నా అంటే కడతా అని చెప్పినా న ఫోన్పే ఫోన్పే చేద్దామంటే ఫోన్పే లో లేదని క్యాష్ ఉన్నాది పంపిస్తా అ రేపు చిన్నని ఇంటికి రమ్మ అంటే పంపిస్త ఇస్తా
ఆ సరే అండి
హ్మ్
టిఫిన్ చేసిలా
ఆ చేసిన అదే శెనగపిండి తోని ఎగ్ బజ్జీ లెక్క చేసినా కొంచెం ఆలుగడ్డ ఒక ఆలుగడ్డ ఉం అంటే అదే ఆలుగడ్డ తోనే అది చేసినా
హ్మ్ మేము ఇ ల్లి వేసినాము ఇడ్లీ యేసి ఆ పల్లీల చట్నీ యేసి తిన్నాం ఇంకా వం వంట చేయ్యాలి వంట చేసి అప్ చిన్నోడికి స్నానం పోయాలి
హ్మ్ వస్తాందా శిశు ఆమె వస్తాందా స్నానంబొద్ధానికి
లి
ఫోన్ చేయాల చేసింది మరి నిన్న ఒకసారి చేయపోయనావ చేస్తే తెలుస్తదిగా
రాను అన్నది వే వే వేరే ఆమెని మాట్లాడినా
మాట్లాడిన ఎవరామే
అవిత్
ఎవరు
కవితక్కలేదా
కవితక్కా ఏ కవిత ఆహా ఆమెనా ఎవరు చెప్ పిరుమరామ అలా ఏపోస్తు ఎవరన్నా చెప్పిరు
ఆ సందీప్ అన్నకి చెప్పె
హ్మ్ అదేలే వస్తాను అయితే వస్తాయిలే వదిన పోయనకి
హ్మ్ అదే ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ చేత్తే రెండు వేలు అంట
మా అమ్మో మా మనకు కూడా అంతేనటనా ఆయినోళ్ళకి కూడా
వేరే వాళ్ళకంటే నాలుగు వేలు అంటాంది. మూడు వేలు మనకు రెండు వేలు అంటాంది.
ఆ ఆహా ఇట్లా అట్లానే దండ అయ మేం మన మన అంటే నువ్వు సూటికి మాట్లాడలే కదా బయటోళ్ళకని అట్లా అన్నదా లేకపోతే మనకి చెప్పడమే అట్లా చెప్పిందా ఏం
నేనే అడుగుతే బయటోలక్ నాలుగు వేలు తీసుకుంటా మూడు వేలు అన్నది మీకైతే రెండు వేలు అయిన వాళ్ళకని అన్నది
వద్దులే అరే వదులేమ్మ ఒక రెండు రజులు అయితే నువ్వే పోూసుకుంటాయి ఇప్పుడు ఆరు ఏడు పడతాయా ఇ ఇరవై నాలుగు వస్తాయి
ఎనిమిది పడతాయి
ఆ అది ఇంకేంది అయిపోయింది కదా ఇగా తెరుగుతూనే ఉండేవాడు ఆ అంత అంత అంటే చాలా కష్టం కదా అని
ఏమో మరి అలా వచ్చినంక మరి పదిహేను వందలకైనా పోయాక
ఆ వామో అంత అయనోళ్ళ కంతన నా నువ్ ఆమె వచ్చినప్పుడు మనకు ఫోన్ చెయయి నాకైతే
ఆ
ఫోన్ చేసి మాట్లాడిపి మాట్లాడతా ఆ వదినతొని నేను చెప్తే కదా ఆగరాది నువ్వు పైసలకి ఎంత అనేది మాట్లాడకు
ఉమ్
మాట్లాడకు వచ్చినాక ఫోన్ కలిపి పి నేను మాట్లాడదా అదని
ఉమ్ సరే
ఇంకా బట్టలు పిండినవ
పిండాలి బట్టలు పిండాలి ఇంకా అంట్లు తోమాలి ఇంకా పని చాన ఉన్నది చిన్నోడడు అన్నంగాల కూ అలా టిఫిన్ చేసి
మాది కూడా అది ఇ టిఫిన్ అయిపోయింది ఇ కూర్చున్నాము ఏది కాల్స్ చేద్దామ అనేది చేస్తాను ఆ రీఛార్జ్ చేసినా రన్న ఒకటి ఆ మనం రేటింగ్ అనేది ది ఎంత ఇ చి ననుభు
ఫై రేటింగ్
ఫై ఇయ్యాలన్నట
ఆ
హ ఓకే అది ఎంతయాల అనేది అర్ధం కావట్లేదు
మీరు ఎంత ఇస్తున్నారు అప్పటి నుండి
ఏమో నిన్న కాల్స్ సరిగ్గా పని చేయలేదు కాబట్టి తక్కువనచ్చ చేసిన రెండు మూడు ఒకదాన్ని నాలుగు అట్ల ఇచేసిన ఆ నర ఫై ఇయాలా అయితే ఇప్పుడు కాల్తో మాట్లాడిన కా ఫైవర్ రేటింగ్ ఇచ్చేసినప్పుడే మదనే కూడా నేను అది కూడా ఫై రేటింగ్ ఇస్తాను ఇంకా ఏం కూరగాయలు ఇసుకున్నా
ఇంకా తీసుకోవాలి మళ్ళ వస్తేమో చూసుకున్నాం
సరే మరి అమ్మ వాళ్ళ అమ్మగా వాళ్ళ కాల్ చేసినావా
ఆ
వాళ్ళ పేరు ఉందా అమ్మ వాళ్ళ అందులో కార్యా యాప్ లో
లేదు లేదు
మరి ఎవరితో మాట్లాడినా మరి నువ్వు వేరే వాళ్ళు ఉన్నారా వేరే వేరే వాళ్ళ పేర్లకిచ్చినవి ఉన్నాయా
ఆ వేరే వాళ్ళతో మాట్లాడినవి వాళ్ళకు రాలే టాస్కులు రాలే ఇంకెవరి
ఆా ఓకేంటా
ఏం జేస్తున్నారు పిల్లలు ఏం జేస్తున్నారు మ్
చిన్నోడు ఆటకు పోయిండు అమ్మాయి చదువుతా ఉంది ఆమె ఇగో కొబ్బరి పచ్చడి జెద ద్దామని కట్ చేసినా గోరచిక్కుడికాయ గిళ్ళిన అయి వం వండాలి అన్నం వండాలి ఏం పని గాలేదు అదే ఉత్తినే కూర్చున్నా ఇగ టిఫిన్ చేసేసరికి ఉత్తిగనే ఖాళీగానే ఉన్నాము
ఇగ టిఫిన్ జిత్తె ఒక పెద్ద పని
ఆ ఇగ అదే జ మళ్ళ బోళ్ళు తోమాలి ఇగ మళ్ళీ ఇంగ ఇది కొబ్బరి ఇంతంత ఉన్నది అది అందులో గోరుచిక్కుడుకాయ వేరే వండదామని అది వేరే ఇది వేరే వండదామని చేసిన ఇగ ఏం లే ఇగట్లా తలకిక
ఆ మీరు టీ తాగిల్లా మరి
ఆ తాగిన మళ్ళ పద్దె మళ్ళ బు మళ్ళా బుధవారం ఉంది ఎగ్జామ్
ఆహా బుధ
మళ్ళ బుధవారం ఉంది మళ్ళా తర్వాత శనివారం ఉంది మళ్ళా మళ్ళా సోమవారం ఉంది అట్లా ఒక ఒక మరీ హార్డ్ గా రాలే మరీ ఈజీగా రాలే నార్మల్ గా వచ్చి తిన్నదండి అది
ఆ
అంటే ఇగ ఏమో రాసినా అన్నది ఇగ ఒకటో రెండో రాయలేదు అన్నదంతే
ఊ ఇట్లా ఏమన్నా చెప్పి రటన బీట్స్ చెప్తరు గదా సార్ వాళ్ళు ఎవరైనా
అంటే చెప్తార అంటే ఆ ఇగ అందరిని రాసుకో అన్నరట అట్లే దగ్గర గాని అందరు డల్లర్స్ ఉన్నరట క్లవర్స్ స్టూడెంట్సే లేరు
అయ్యో వాళ్ళ రూమ్ లో ఎవ్వరు లేరట్నా
అదే
అయ్యో
అంటే ఉన్నారు ఒక అబ్బాయి గాని మన మన రిలేషన్ అబ్బాయి ఉన్నడులే గాని హూమ్ ఆయన కానే అందరు కలిసిపోయి చుట్టు చేరి రాసుకున్నరటా ఇగ
ఓ
ఊ అదే ఇగ మనం ఏమంటాం ఇగ ఆయనే మనమే ఎందుకు అడుగుత అడిగినా చిన్నచూపు అయితది ఇగ మళ్ళ రేపడినాడు ఇక్కడ ఇదే ఊరు గదా
ఆహా మీ దగ్గరోల్లేనా
ఉ
ఏమైతది తెలివి ఏమో తెలివని చెప్ తే దాంట్లో
హు అదే కదా సరే చూద్దాం మరి ఇ ఇప్పుడైతే సరే తెలుగు కాబట్టి ఓకేలేగాని నే మిగతా అదర్ సబ్జెక్ట్స్ అయితే ట్రై చేద్దాంలే అని చెప్పినా ఇక మరి ఎక్కడ పడుతుందో చూడాలి అదే అదే రూమ్ అయితే నేమో ఓకే నెక్స్ట్
రూమ్స్ మారుతాయి బెంచీలు మారుతాయి
ఆ రూమ్ మారితే కష్టం
ఉ మ్యాథ్స్ అప్పుడు ఇబ్బంది మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ
హు
చేస్తదా మంచిగా మ్యాథ్స్
ఏమో ఇగ అంత బాగా పర్ఫెక్ట్ కాదు కాని తక్కువ
ఉ
ఉ
ఉహు ఇంగ్లీష్ అంటే వస్తుంది వస్తానే ఉంటది ఇక మ్యాథ్స్ రాకున్న పర్లేట్ ఏ చెప్తూనే ఉంటారు లే టెన్త్ వాళ్ళకి చెప్తారులే గాని ఇంటర్లో స్ట్రిక్ట్
ఆ నిన్న బాగా ఎండ కొట్టింది ఎగ్జామ్ అయిపోయింది ఇక ఇటి నుంచీ నుంచి అటు వద్దాం అన్నా కూడా మస్తు ఎండ ఉంది ఇక ఇంటికి వచ్చి కొద్దిసేపు పండుకో ఇది రాగానే ఏంమట తినేసి ఇక పడుకొని తిని పడుకొని లేసినా ఇక కొద్దిసేపు పడుకునేది ఇంక నైట్ ఎవరు రా బాబాయ్ మా ఇంటి వరకు వచ్చిండు లే గాని మళ్ళా మైబాదుల పెళ్లి ఉంటే అక్కడ నే ఆగిపోయిండు అక్కడ ఏదో ఏది డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాడ కలెక్టర్ ఆఫీస్ కాడో ఫంక్షన్ పెళ్ళి ఉన్నది ఆ పెళ్లి కడ ఉ వాళ్ళ వాళ్ళ అక్కడ పని చేసి మళ్లీ వచ్చి మళ్ళ నైటు పదిన్నర కన్నాటు వాళ్ళ పెళ్ళి వాళ్ళ కొంచెం సేపు హెల్పింగ్ చేసి మళ్ళొచ్చి మళ్ళీ తయారయ్యి పది ఒక నిమిషాలకు పెళ్ళంటే మళ్ళా పోయింది తయారయ్యి
ఉహు
పోయి పద టైంలో వచ్చింది ఇకా
ఆహా
ఫోటో తీ అయ్యగారు వాళ్ళ పెళ్లి అన్నట్టుగా
ఆహా ఇగా
యు మళ్ళ సోమవారం రోజు కూడా ఒక పెళ్లి ఉండది అక్కడికి రావాలి మైబాదికి
ఎవరిది
కానీ అది నైట్ అవి ఆ వీళ్ళది నైట్ వాళ్ళది నైట్ హే ఇగ
నైట్.
బాపనోల్లది మాది కూడా
నైట్ పిరస్ మ ఎక్కడ
ఏదో ఫంక్షన్ళన్నారు అటు గేటుకి వెళ్ళి లోపలికి గేటుకి వెళ్ళ
ఆహా
కాలగా కూచ్చునావ ఇకా
ఆ కాలీగానేకూచున్నా చిన్నోడు పడుకున్నాయి
టెన్ మినిట్స్ స మరి పన్నడా మరి నిద్రపోయి చిన్నోడు చిన్నోడు నిద్రపోయిండ
ఆ పడుకుంటాను
తినిపించినవా
ఇడ్లీ చేసిన కదా ఇడ్లీ తినిపి
ఉగ్గు చేసేటప్పుడు అన్ని ఐటమ్స్ పోసిర ఇలా టీవీలలో చూస్తే అన్ని ఐటమ్స్ పోసి చేస్తారు ఉగ్గు అయితే ఆ గ ఒక గ్లాసుడు బియ్యము రెండు గ్లాసుల బియ్యానికి ఆ పప్పు ఒక గ్లాసు పప్పు ఒక గ్లాస్ ఆ పప్పు ఒక గ్లాస్ ఈ పప్పు ఆ బాదం పప్పులు జీడి పప్పులు రాగులు జొన్నలు ఇవన్నీ పోసిర్రు కొన్ని కొన్ని కొన్ని అన్నీ కలిపి మిక్సింగ్ చేసి కడిగి ఎండ పోసి వాటిని మిక్సీ పట్టి పట్టి చెతారు
ఉ అదే అదే
ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ టైమ్ మళ నెక్స్ట్ ఓకే టెన్ ట్వంటీ